హలో
బాగున్నావానే హలో
హలో ఎమ్ చేస్తున్నావే
ఏం లేదే ఖాళి బాగున్నావా హలో హలో
హలో
బాగున్నావా
బావున్నా బావున్నా బావుంటున్నా
అట్లనే ఉన్నా ఏమ్ త్తను ఏమ్ లే ఉ నేను కూడా కాలీ మా తమ్ముడు నీళ్ళు అయిపోయినాయి కిందికిరా కిందికిరా అంటే వచ్చిన ఇప్పుడే
భయం అయితోందన్న మీ తమ్ముడికి
ఇగో ఐస్ గడ్డలు తింటాండు మా తమ్ముడు
హ అబ్బ
నేను కూడా తింటన వాంతోని
హ్మ్మ్ తినాలి చిన్న పిల్లలు మీరు
హ ఏం చేత్తనావ్
ఏముంది ఖాలి
తిన్నవా
తిన్నా నువ్వు తిన్నవా
తిన్నం పైకొచ్చినం గాలోత్తందని
పడుకోనికా
పడుకొని గాయింట్లనే కాస్త బయట పై ఉండి వద్దామని
ఆహా
తిన్నారా అందరు ఇంట్లో
తిన్నారు తిన్నారు
ఆ ఏం కుర చికెన్ ఉండిల్లా
చికెన్ ఉంది పొద్దున్న లేవాలి భయం అయితోంది లేత్తనా లేవనా అని
ఎందుకు అల్లారం పెట్టుకో మనం మస్తు సాల్ అలా లేసాం అట్లా ఎగ్జామ్ ఉన్నప్పుడు
అలారం పెట్టుకుంటా ఈడ కూలర్ ఉంది కదా ఈ కూలర్ సౌండ్ కేడు మత్త మనని ఎంత ఛార్జింగ్ పెట్టాలి ఇప్పుడు ఫోన్ లో ఛార్జింగ్ లేదు
హ మీ పిన్నిని పెట్టాను అదే లేపమను
నా పిన్ని అసలు సిక్క్ అయిపోయింది మొత్తం అన్నాయి ఘోరం అయిపోయింది పాపం
ఎందుకు జ్వరం వచ్చింద
ఆ జ్వరం వచ్చి బక్కగ అయిపోయింది ఐదు కిలోలు తగ్గింది అనమాట
వామ్మో ఇంటికానేన మీపిన్ని పనికి పోతద
ఓ ఏడనే ఆమె స్టిచ్చింగ్ తుంది
అందకే ఎంత నొప్పులొతే ఒళ్ళంత
ఆ
బాగనే అదే మిషన్ కొడతాదని అని చెప్పినట్టు గుర్తు నాకు
ఆ అవునవును మిషనే కుడతది ఫుల్ ఇది సిటీ కద
హు సిటీల బాగ మంది కుట్టించుంటారు మళ్ళీ ఎన్ని డబ్బులు అడితే అన్ని డబ్బులు ఇ
అన్ని డబ్బులు అవును
అ
హు
ఇ ఇక్కడ మా పిన్ని కూడ మిషనే కుడతది గాని ఎక్కువ మంది రారు గిరాకీ ఇవాళ ఒక ఆమే వచ్చింది ఆరు జా పోయింది ఎప్పుడన్న ఒకసారి వస్తరు ఇగ వచ్చినయి వచ్చినట్టు కూడతనే ఉంటది ఆ కొడతది మా పిన్నికి అ అంతకు ముందు రాదు పెళ్లి చేసుకున్నకనే అక్కడనే నేర్చుకుంది ఇక్కడికి వచ్చినంక కలిగ ఉంటే పిచ్చి లేస్తాది నేర్చుకుంది
ఆహా
ఒక రెండు నెలల్లో వచ్చిందిగ కుడుతది ఇప్పుడు డ్రెస్సులు కూడ కుడతది నాయి రొండు చీరలు ఉంటే ఇచ్చిన
అ
కుడతది వచ్చిగ నేను ఇంటికి పోయే లోపు
డ్రెస్ ఎట్లా పెట్టమనాల అసలు ఎట్లా పెట్టమనాలి
అది చేతికి ఫుల్ చేతులు
తన మనం దాన్ని కట్టుకుంటాం
ఆ చేతులు ఉన్నాయి కద ఫుల్ ఫుల్
బిల్ ఆ ఒకే ఆ
ఆ తర్వాతకి ఇగ ముందు గల్ల కొంచెం డిజైన్లు మంచి డిజైన్ నువ్వే చెప్పు ఫోన్
ఆ
అందుకే ఇంగ నార్మల్గ అయిన ఇగ
ఎనక అవసరమ
మంచిగా ఉండవు అంత ఓల్డ్ మోడల్
ఆ ఏమోద్దు డోరిస్ ఇగ
ఆ వద్దు అది దానివల్ల లుక్ పోతుంది అంత ఉ
అవును ఈ మొత్తం మంచిగుండదిగ ముసలోళ్ళలా ఉంటది
అవునవును మళ్ళ మనం చున్నత్తి ఇంకా ఘోరం ఆంటియయిగా
ఊ ఊ హు మీ చెల్లె ఏడికో పోయిందన్నవ్ గా
మా చెల్లెనా ఓ వాళ్ళమ్మమొల్ల ఇంటికి పోయిందామే వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటిగా పట్నం పోయింది
ఉహు బాగ మంది చుట్టాలున్నారా ఆడ మి చెల్లకి చెల్ల వాళ్ళకి
మస్తుమంది వాళ్ళమ్మి వాళ్ళ అత్త ఉంది స్వయానా వాళ్ళత్త నాకు నచ్చనత్త
ఉ తెలుసు నాకు
ఊ అత్త ఇంక ఉన్నర్లే బా
ఇప్పుడు మాట్లాడట్లేదా పోలేదా
మాట్లాడితిలే ఆ పో పోరు ఇ అంటే మొన్న పోయి సమ్మర్ పోయింది ఇగ పోయిన సమ్మర్ పోయింది కానీ ఆ వాళ్ళతోని మంచినే మాట్లాడుకుంటరు వాళ్ళు వాళ్ళందరూ ఒకటే మేమే ఏనాటికైనా దూ
ఏం కాదు దగ్గరేయి కూడా వచ్చేదేం లేదు వాళ్ళతోనే
ఇగ అదే అనుకోవాలి అదె అనుకొని మంచిగా ఉండాలి ఇగ
ఇగ అందరు చుట్టాలు పదిహేను రోజులుండి వచ్చిందా అయితే ఇగ
ఆ
పదిహేను రోజులుండి వచ్చిందా ఇగ
ఆ లో పది రోజులుండొచ్చింది
ఉహు
ఊ
మీరు అడిగిల్ల మరి రమ్మని విహార యాత్రకి
చ్చ ఒక్క వడుకుంది
ఊ
బక్కగుంటదామే బక్కగుంటది నా కంటే కొంచెం బక్కగుంటది కొంచెం బ
ఎవరు నేనా
బక్కగుంటది ను గా నా డ్రస్సే అ ఉ అంతే ఓన్లీ సైడ్కే ఆ పడుకుందామే వక్క పడుకుంది రెప్ పొద్దున్న ఫోర్ కే పక్కంట ఆంటియ అక్క చదని ది మర్చిపోయింది ఎ తను మర్చిపోయింది రేపు పోదునే కావాలి రేప్ వేసు స్నాగ చేస ఇది వేరే మిషన్ల పెద్ద మిషన్లు
ఉహు
మన ఇంటి ముం మన హాస్టల్ ము షాప్ ఆంటీ మిషన్ ఉ చూడు అట్లాగే
ఓహో వెరైటీగా ఉంటది అది పాత మిషన్ కాకుండా
ఆ కొత్త మీను ఇలది ఏరాదు కమ్ మనకి
వామ్మో ఎంత రేట్ అది లక్ష రూపాయలు ఎంత మరి
ఏ అంతా లేదు ముప్పై వేల ముప్పై ఆరు వేల
ఓహో అది కంప్యూటర్ డిజైన్ దానికిమో రెండు లక్ష
ఆ రెండు ఎక్కడిది ఐదు లక్షలు ఎస్తతే ఐదు లక్షలు ఎనిమిది లక్షలో పెడితే దానంతట అదే కుట్టుకుంటుదట అది
అదే మనం డిజైన్ పెట్టాలిలా అది కుట్టుంటారు సెకండ్ హ్యాండ్ కొన్నారు మా పిన్ని వాళ్ళు ఒక్కలు
ఆహాహా
మళ్ళీ అమ్మీ ఇలాంటిగా ఊకే దానికోసం ఒకళు ఉండాలట కుట్టడానికి అంటే చూడాలి అది కరెక్ట్ డిజైన్ ఎస్తందా వేయట్లేదా అని
అది తక్కువ రేటు
డిజైన్ వాళ్ళ సెట్ చేయడమే గాని స్డ్ చేేసి ఆడ అది ము అది వెట్టాల ముక్కా అదే ఎతుదటా డిజైన్గా
ఉ
వాలో వాళ్లకి ఇబ్బంది అయితాదీ అన్ని ఇగా మ ఆమేసారు
ఈమె ఈమె సైజ్ ఇగా
ఉ
ఉ
ఇంకా
ఏముంది ఏం లేదు పక్కింటి అంటుంటే అంటుతోనేై ఏపీతన ఆంటి కూడా మిషన్ కూడతాది
అవుహ లేత మరి పొద్దున అల్లారం పెట్టుకోయగా
అయ్యో లేవ్వాలి అల్లారం పెట్టుకున్నా లేవు కొట్ట బలాప్ అయితది ఇగా
ఏం కాదు నిద్రనే పట్టదు అసలు ఫస్ట్ ఏదన్నా ఉంటే
ఆ అదే గాని ఏమో ఇగా భయం అవుతాం కొంచెం వా అమ్మ తమ్ముడు ఉన్నాడు లే ఇంద్ర వాడు
ఉమ్ మీ తమ్ముడైన లేపుతాడు గా మీ తమ్ముడైన లేపుతాడు గా
ఆ ఆ లేేప్తడు వాడు నిద్ర పోడు అసలే
ఉమ్
ఉ
సరే సరే మరి ఇగ బాయ్
ఆ బాయ్ బాయ్
ఉ జాగ్రత్తగా పోండి మరి ఇ